హలో ఆ అక్క బాఉన్నావా
ఆ
ఏం చేస్తన్నా ఆ ఏం చేస్తున్నా అక్క
పిల్లలు త ఆడ్తాన్నా
ఆహా అన్నం దిన్నావా
ఎలా తినాలి
ఏం కూర జేసినవ్
మునకాయ టమాట
ఆ ఎలా చేయాలి
వంకాయలా ఫస్ట్ మునక్కాయల్ కట్ చేసి ఉల్లి తాలింపేసి అయి మగ్గి మునక్కయల్ మగ్గాక టమ ల్ కట్ జేసి ఎయ్యాలి
ఆహా అందుట్లో అల్లం పేస్ట్ గూడేస్తారా ఉ
పచ్చవాసనెల్లేదాక పచ్చాసన పోయినాక టమాటాల మగ్గబెట్టి తర్వాత ఉప్పు కారం పసుపేసి మ మగ్గి టమాటాలు మగ్గాక మసాలా వేయాలి
బాందాక్క మరి
బాగుంది ఏం జేస్తన్నారు
ఏం జేయట్లేద అట్ట
కొటనమిషను
నువ కొడతాను నువ్ కొడతనవ్ అక్క
అ కోటాట్లా నస మ విషయంజ అనుభవట్లా
ఆహ
హేంటక్క దగ్గస్త దగ్గలేదా
తగ్గలేదు టాబ్లెట్లు యేసుకోని కొంచెం పర్లేదు తగ్గింది
ఎల్లిండా బావ
ఆ ఎల్లి
ఆ ఎట్లా ఉంది పని బావకి
బానే ఉంది ఫుల్ బీజీ బావ
ఆహా ఇంకేంటక్క విశేషాలు
చెప్పాలి
అక్కడ కెనైలుమా
ఆ ఎళ్లినం ఆ ఎలి న ఉంటూరు పళ్లికి ఎలి నం తమ్డు పళ్లికి
ఆహా ఎట్లా జరిగింది హ్మ్
శివాల అది గుడిక
ఉ
ఆ మాట్లాడు నవుతువ అదే
ఎలా జరిగద్దా అక్క
ఆ మహనే
డిస్టబన్స్ కొందగా ఆ ఆ
ఆ ఏ విశేష అల్మరి మీిరేటాల ఎళార
ఆ మేంగోడ ఎల టెంపుల్కి
ఆ